హలో
హలో
ఆ అక్క బాగున్నారా
ఆ బాగున్నారా మీరు బాగున్నారా
ఆ బాగున్నా అక్క ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే అరే నిన్న కూడా ఫోన్ చేసినట్టున్నావు గ
ఆ కాల్ జేశా
అదే అరే నిన్న నేను ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి సెలవులకి వచ్చా ఇగ పిల్లల దగ్గర ఉండి ఫోన్ వాళ్లేం అసలు ఫోన్ పట్టుకొని ఇయట్లేదు.
అవునా మ్మ్ హ్మ్ వచ్చేసారు ఇంటికి
లేదు ఇక్కడే ఉన్నా ఆ ఒక వారం తర్వాత వస్ తా ఇంటికి
అవునా బాగున్నార అన్నయ్య పిల్లలు
అందరు మంచిగా ఉన్నారు కాపోతే బయటికి పంపియట్లేటు ఎండకి ఎండ దెబ్బ దెబ్బ తగిల్తదేమో అని మొన్న ఇక్కడ ఇద్దరు ముగ్గురు ముసలోళ్లు చనిపోయారు.
మ్మ్
అసలు ఎట్లా అనుకున్నావ్ ఘోరవమైన పరిస్థితులు జరుగుతాన్నాయి ఎండలు బాగా వీప్ విపరితంగా ఎటు పోయ్ ఏట్ టట్టు లేదు వచ్చేటట్టు లేదు పెళ్ళిళ్లేమో బాగా చెప్
అవును సీజన్ కదా అక్క మ్యారేజ్ హాలిడేస్ కూడా ఉంటాయిగా అందరు వస్తారు. ర కదా అని మ్మ్ మీ అత్తగారోళ్లు అందరు బాగున్నార్ కాక
అందరూ మంచిగా ఉన్నారు.
మ్ అయిపోయిందా పని అక్క
ఆ అయిపోయింది అయిపోయింది గిన్నెలు ఉన్నాయి తోమాలి.
మ్ అదే కాల్ చేస్తున్న బిజీగా ఉన్నారు అ ఆ కాల్ బ్యాక్ కూడ చే చేయలేదు అదే చూస్తున్నా ఏంది అక్క కాల్ చేయలేదు బిజీ ఉన్నారేమో ఊరికెళ్ళారేమో ఒకవేళ అనుకున్నా అక్క అదే ఏం లేదు అక్క బట్ బట్టల్ షాప్ పెట్టాను బట్టల్ తీసుకొచ్చా ఖాళీగా ఉంటన్నా కదా అని
అవునా మంచి పని చేస్
ఆ యా ఇంట్లోనే అక్క ఇంట్లోనే పెట్టాను శారీస్ ఆ ఒక రూమ్ పెట్టా అక్క సపరేట్ రూమ్ పెట్టేసి
అ
చీరలు అన్నీ చీరలు ఇంకా పెట్టికోట్స్ శారీ పెట్టికోట్స్
అ
పాళ్లు లైనింగ్లు అన్ని పెట్టా అక్క ఆ చిన్న పిల్లలవి కూడ డ్రెస్సెస్ ఆ నైట్ టీలు కూడ అ నైటీలు షార్ట్లు టీషర్ట్లు అవునక్క హ హా ఆ అవి అన్నీ ఉన్నాయి అ క్క వ అదే మీకు ఒకసారి చెప్దాం వచ్చి
అదే అదేరా నేను వస్తాగా మీ ఇంటికి తెలుసుగా కనీసం వారానీకి ఒక రోజు అన్ న్న రావాలి
అదే వీలు చూసుకొని ఒకసారి రండి అక్క చూద్దురు గాని
కంపల్సరీ రా ఎంత పె ట్టావు ఇన్వెస్ట్మెంట్
పెట్టా అక్క ఒక త్రీ వరకు హ్ అవున క్క
మంచిగా ఏం కాదులే వస్తారులే మీ ఇంటి మీ ఇంటి చుట్టుపక్కనోళ్ళు కూడా బానే కొంటారు గా మ్
గా వస్తున్నారు పర్లేదు కొంచం హ్ అంటే ప్రోడక్ట్స్ ని బట్టి వాళ్ళకి నచ్చితే వస్తారు గా అక్క మంచిగా అనిపిస్తే క్వాలిటీ గాని
అంతే ఫస్ట్ తే ఒక్కసారి ఒక్క జనాలు అందరు కొనుక్కొని వెళ్తే కానీ నీకు అర్థం కాదు ఆ
ఉ
ఏదైనా ఒక్కసారి మనుషులు వోచ్చి వెళ్ళాలి వాల్లోచ్చి ఏళ్తేనే అర్థమయిద్ది నీకు ఎలా చెయాలి. షాపింగ్ వాళ్ళు ఎలా కొనుక్కొని వఏ ఎళ్ళాలి నీ క్యాష్ షేనా లేకపోతే ఆరువులు కూడా ఇస్తున్నావా
ఇప్పుడాకైతే స్టార్టింగ్ చుట్టుపక్కలోళ్ళకి ఇచ్చా నక్కా రువులు
ఇయ్యాలి అయి
ఆ ఎందుకంటే ఒకేసారి క్యాష్ ఇస్తేనే అంటే మళ్ళీ స్టార్టింగ్ లోనే ఇట్లా ఎంతుంది అనుకుంటరు కదా
ఆ ఇప్పుడు ఆడోళ్ళు కొంతమంది ఎట్లుంటరు చెప్పనా ఆ ఇగో ఒక్కోసారి వాళ్ళ ఆయన శాలరీలు రావు ఒక్కోసారి వాళ్ళ ఆయన తెలియకుండా కూడా కొనుక్కుంటరు. ఆ కొనుక్కున్న అప్పుడు వాళ్ళకి పర్సనల్గా ఎప్పుడో ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యోళ్ళు ఇచ్చినప్పుడు మీకు ఇత్తరు. ఆ ఇయ్యాలి అలా ఇస్తే తేనే మంచిది ఆడోళ్ళకి
ఆ అదే ఇచ్చాను అక్కడ అలానే ఇచ్చాను కొన్ని హ్మ్ మ్మ్ పర్లేదు ఇప్పటి వరక అయితే నడుస్తుంది మంచిగే
అదే లే
హ్మ్
నడవాలి నడుస్తేనే గా నీ క్కూడా కాస్తా రూపాయ రెండు రూపాయలు వచ్చేది తను
పొద్దుట ఇంకా ఫోర్ అయితుందక్క
ఆ ఫైకి లెగొచ్చులే ఫైకి లేసి చిన్నగా వాకిలి ఊడ్చుకొని
ఆ వంట చే ఆఫీస్కి వెళ్తారు గా ఈయన తొందరగ వెళ్తారు మార్నింగ్ షిఫ్టేగా ఆక్క బాక్స్ కట్టాలి ఆ ఆ
ఇక పది గంటల కల్లా మంచి స్నానం చేసి స్టడీగ కూర్చున్నం అన్ ఇగ నువ్వు వాళ్ళు మధ్యాహ్నం దాకాస్తే మధ్యాహ్నం మళ్ళ ముద్ద తిని వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే సాయంత్రం దాక మళ్ళా పని చేసుకోవచ్చు అట్ల జెయ్యాలం అంతే గాని పని సగం అక్కడ పెట్ టీ వీళ్లతో మాట్లాడం మళ్ళీ ఉరిక్ లిమాల అ
ఆ ఇబ్బందైతదల
వాల్ అక్ స్టే చేసి ఆ మొత్తం షాప్ అంతా ఎక్కడో అట్ సె లేదో సిటీలో పెట్టారట ఆ పెట్టి అక్కడ పది లక్షలు పెట్టి నేస్టుమని బెట్టారు ఆ పెడితే ఆయన వాళ్ళ ఆయన చెప్పా బెట్ట కుండా అక్కడ ఎవరు కొనట్లేదు అని వెళిపోయిండు మళ్ళా అవసర్ అంత తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటం మొన్నం మేము పోయి తెచ్చుకున్నాం ఆరు ఉరికే ఇచ్చింది
అవు నా ఇంగా అట్లా వయితే చేసేదేం లేదు
అందుకదే అందరికీ అట్లా సెట్ అవుదు కాబట్టి మనం మంచిగా టైం ఇయ్యాలి జనాలకి సారి ఎంత పడ్డాయ్ కాటన్ సారి లు
అవి మంచిగా ఆ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎబొవ్ ఉన్నాయ్ అక్క
ఆ
ఆ మంచిగా క్వాలిటీని బట్టి ఉన్నాయ్ ఇంకా ప్రైజెస్ అ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గే స్టార్టింగ్ అది
అదేలే కాడన్ చీరలు ఈ ఎడాకాలం బాగ్ కొంటరు
జంపోదు గాని
ఆ అమ్మకు కూడ తీసుకోవాలనుకుంట టన్నార ఒక నాలుగు చీరలు అయితే ఈ సమ్మర్ ఎళ్ళిపోయిద్దిగా చక్కగా నాలుగయితే ఒక రెండు రెండ్ రెండు చర్చీలకీ ఏటన్నా బయటకి వెళ్లేటప్పుడు కట్టుకున్నాం మిగతా రొండు ఎప్పుడన్న ఊర్ల ఎల్లినప్పుడు కట్టుకుంటది
అవునవునక్కా హుమ్
ఇగ నువు ఎలాగో మంచిగా కలర్స్ మం
మంచిగా తెచ్చా రేటు కూడా మంచిగా ఉంటది అక్క పిల్లలకి కి గుడ ఉన్ ఉన్నాయ్ హుమ్ టీషర్ట్స్ షార్ట్స్ అన్నీ ఉన్నాయ్ అక్క అన్ని తీసుకొచ్చాను ఒకసారి వస్తే మీ గుడా ఐడియా ఉంటది కదా
సెల్ఫీలు అక్కడ అవి కొనుకచినయే నా వడ్డియనా చేపిచ్చావా
వుడ్ ఇ చేపిచ్చ అక్క ఉమ్ మళ్ళీ ఇది అది గోనక రావడం ఎందుకులే అని ప్లాన్ ఉంది గాని ఇంగో రూమ్ సపరేట్గా చేసేసి
ఆ
ఉ దానికే కేటాయించేసినం మొత్తం అన్ మాట
మంచి పని చేసా
ఆ ఆ మల్ల అయి తేచ్చి ఇబ్బంది పడు ద ఏందు
ఆ అంతేగా
అవి పడిపోతా ఉంటాయి కదక్క ఇట్లాంటివి అయితే నార్మల్ వి ఉ చాలా మంది దగ్గర చూసి కాన్కోనే చేసాను ఇలాగా
ఆ అన్ని సదురుకున్నావా సరుకు అంతా
ఆ చదురుకున్నాక్క
మీకు తక్కువకే ఇచ్చాడా
ఆ తక్
ఇప్పుడు వందరు వందరు ఓ ఆ వంద రూపాయలు అయితే నీకెంతకితడు
నాకు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇగ మన మాట్లాడుకునే దాన్ని బట్టి
మరి ఇంకే ఇక్కడ ఒ పది పెంచుకున్నా కానీ నీకు అరవై రూపాయలు ఎటు బోవు ఒకదా
అవునక్క ఉ ఉ ఒకవేళ మంచిగా ఉంటే అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాం అనమాట అటు
ఆ
వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట తెలిసిన ఒక అన్న వాళ్ళు ఇంతకు ముందు నుంచి పెట్టుకొని అక్కడ మంచి ఉంటాయింటే కనుక్కొని
తంద
ఆ మంచిగే సాగుతుంది అక్క మంచి క్వాలిటీ ఉంటది ఆ ఆ
ఆ
ఉ అట్లా
మంచిదే గా
ఆ మీ పక్కన ఉన్న అక్క వాళ్ళకి కూడా చెప్పి ఎవరైనా ఉంటే తీసుకొని రా
ఆ అదే అదే చెప్తారా నేను ఎలాగో ఇక్కడోళ్ళకీ నేను తీసుకునే బట్టలు నచ్చుతయీ అదే నేనీ సెలక్ష బాగుంటంది అంటరు అయితే ఇలా మాచెల్లె పెట్టింది లే రండక్ ఇక్కడికెళ్దాం అంది
ఆ తీస్ కొన్ రాక
ఆ తీసుకొని వస్ ఒక రోజు తీసుకొత్తే వాళ్ళు కూడా కొంతంది డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారు లేరా
ఆ అదే లే అందరూ అట్లా తీసుకునేవాళ్ళు కాద
కొందం డబ్బులు కట్ పే చేేసి నీకు ఎమ్మటే ఇచ్చేత్తరు
హుం మ్ మ్ డబ్బుల్దేముందిలే ఆగ్ సన్ లే అక్క పర్లేదు స్టార్టింగ్ లోనే మనం డబ్బులు రావాలి అలా ఇలా అనుకుంటే కష్ టం కదా ఎమ్మటే ఇంకా ఇప్పుడైతే ఇస్తేనే ఇస్తాం వన్నీ అట్లా మనం కూడా అనొద్దు కదా ఉమ్ డిమాండ్ చేయద్ద అవును అదే ఆలోచన ఉంది ఉమ్
గ డేట్లు వేసుకొని పేర్లు రాసుకో
ఆ ఆ అదే చేసా అక్క ఒక బుక్ పెట్టుకున్నాను సపరేట్ గా మ్ మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండొద్దు ఏంటి ఇట్ల ఇట్ల అని లెక్కలు తేడా వస్తాయి గా అక్క ఎప్పుడొస్తారు అక్క ఊరు నుంచి
అదావద ఇ
అక్క వాయిస్ కట్ అయితుంది హలో
ఆ ఇప్పుడు
కే అక్క ఏదో అంటున్నరు
ఆహా ఒక మూడు వందలు అయితే చాల నైటి
ఆ అంతే అక్క అంతే ఇంకా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఆ బిట్వీనే ఉన్నాయి క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఉమ్
అదే కలర్స్ కూడా నాకు కొంచెం
ఆ లైట్ కలర్సే ఉన్నయి అక్క అంత డార్క్ ఆ తీసుకురాలేదు నేను ఆ అవి ఏం లేవులే మంచిగే ఉన్నాయి. నా తెల్సుగా
ఆ అదే అంటన్నా నైటీలు ముక్
అవే బా సేల్స్ అవుతయి అక్క లేడిస్ దగ్గరా నైటీల్ బానే తీసుకొచ్చా అక్కా
ఆ ఎన్ని?
ఒక టూ హండ్రెడ్ అట్ల తీసుకొచ్
భ నీకైతే చూడు అన్నీ మీద
అవే తొందర్గా అయిపోతయిగా
ఆ కంపల్సరీ జూడు చక్కగా ఆడోళ్ళు కనీసం ఒక మూడు నాలుగన్న తీస్
అవును హ్ మ్
టూబ్
ఆ అ ఇట్ మీద ఎక్కువ వస్తదిని నమ్మకం ఉంది మరి ఏమై దో చూడాలి ఆ
ఇప్పుడ్ నేనొస్తా నేను మూడు నాలుగు తీస్ కుంట అన్న. ఆ మళ్ళ నాతో వచ్చే వాళ్ళకు వాళ్ళకు మూడు తీసుకుని వెళ్ళనీ ఇక ఇక్కడే
ఆ అంతే అక్క మొన్న అంటే పెట్టినా ఒక స్టార్టింగ్ రోజు కంటే తర్వాత వచ్చారు చుట్టుపక్కలోళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు త్రీ ఫోర్ అలా తీసుకొని వెళ్ళారు. మ్ బాగున్నాయని పక్కనోళ్ళకి గుడా చెప్పడం అవుతున్నయి.
అదేలే ఇప్పుడూ చిన్నగా ఆళ్ళు ఈ ఆడ్ ళ్ళు ఆడోళ్ళు. ఎక్కడ కొన్నావు అది ఎక్కడ కొన్నావు ఇప్పుడు డైలీ వేర్ చీరలుంటయి డైలీ వేర్ చీరలు ఆ కొ కట్ అంటే అబ్బా ఇది భలే స్మూత్గుంది సాఫ్ట్గుంది అని అన్నది అనుకో ఎక్కడంటే నీ
అవును అవునక్క
ఆవు
సరే అక్కా ఆ సరే వీలు చూసుకో కనీ రెం అక్క ఒకసారి ఒకే అక్క మరి సరే అక్క బై్